హలో నీ అదృష్టంలే గానీ చెప్పు
బాగున్నవా
బాగున్న నువ్వు ఎలా ఉన్నావు
బాగున్నానే చానా బాగున్నా
ఓకే
మెక్కినావ
ఏంది?
టిఫిను.
నెక్కినావా అన్నావా ఎక్కినావా అంటే ఏంది ఏంది ఏం నెక్కినావా అంటారు లె ఆ తిన్న పూరి కురుమా ఆ ఇ
ఈ రోజు చికెను, మటన్ ఏం లేవా.
ఊ లేదు
నాకు మంచిగా బిర్యానీ తినాలి అని ఉంది.
ఎ నిన్న కదా బకెట్ బిర్యానీ దిన్నావు
ఆ బిర్యానీ కాదు దొన్నె బిర్యానీ.
దొన్నె బిరియాని యా
నాకు ఈ దొన్నె బిర్యానీలు ఇంత తిని నాకు ఆ బిర్యానీలుే వీ నచ్చట్లేదు.
అవునులే టమాట రైస్ ఎందుకు నచ్చుతుంది.
ఇది టొమాటో రైస్ కాదు. నీకు తెలియట్లేదు శీరక సాంబార్ బిర్యానీ అంటే నీకు తెలియదు.
చిట్టి ముత్యాలు బిర్యానీ అని అర్థం లే దానికి ఎందుకు పెద్ద ఓవరాక్షన్.
తెలీదులే నేను ఒకవేళ మార్నింగ్ చెప్ అయితే హొసూరు బె బిర్యాని తింటా.
ఓకే
ఆహా ఇప్పుడు తినాలని ఉంది
ఆ కాదు ఏదో చెప్తాం అనుకున్న అది మనము ఒకసారైనా చెన్నైకి పోతే బాగుంటది కదా చెన్నైలు ఏమున్నాయి చూడ్డానికి
చెన్నైలో ఏం లేవు
ఆ
ఊ వండర్ లా ఉంది క్వీన్స్ ల్యాండ్ ఉంది
ఉ అలాంటి ఏమి పోవడం ఇష్టం లేదా నీకు
అడ తిరిగేష్ట మళ్ళ పోదం అన్నప్పుడు పోదం నాకెం
ఊ అం
థీన్ పార్క్ కోసం పోయేదంటే ఇంకా బెంగళూరు లో ఉండే థీన్ పార్క్ అక్కన ఏది అంత బాగుండేది ఏం కాదక్కడ
క్వీన్స్ లాండ్ బాగుంటదంటారె వండర్ లా కంటే
ఆహా ఎవరు చెప్పింది
ఆ లేదా
లేదు లేదు పంటతోనే బాగుంటంది
ఆహా
ఉ
అయితే ఏముండవంటావ అక్కడ అయితే ఒక పని చేస్తే ఒక ప్చ్ ఒస చెన్నై లో పోయి ఒక వన్ డే స్టే చేసేసి మళ్ళీ చెన్నై నుంచి ఊటీ దు తక్కువ దూరమా ఎక్కువ
ఎక్కువ ఎక్కువ చనా ఎక్కువ
అవునా
అఓ
చెన్నై నుంచి కేరళ వాయనాడ ఎక్కువ దూరమా లేకపోతే తక్కువ దూరమా
చెన్నై నుంచి వయనాడు కూడా ఎక్కువ దూరం
చెన్నై నుంచి ఏది తక్కువ దూరము?
ఏంది?
చెన్నై నుంచి ఏది తక్కువ దూరం టూరిస్ట్ ప్లేసు?
చెన్నై టు వాయినాడ అయితే అరౌండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో వస్తది
అదే త్ ఇంకేద్ దగ్గర ఉండేది దాన్కి చూడద్దు ఎనికి పోవద్దు నువ్వు చెప్పు ఎస్టిమేట్గా
నేను ఈ నేను వెనక్కి ఏం పోవట్లేదు ఆలోచిస్తున్నా చెన్నై నుంచి తిరిచ్చి పక్కన
ఊ
తిరిచ్చి లో కానీ ఏం ఉండవు మధరై చానా దూరము కొచ్చి కూడా దూరము
ఒ
ఆ
సరి
ఆ ఆలోచిస్సున్నా ఆలోచిస్సున్నా ఆలోచిస్సున్నా
పుల్ స్టాప్ టైం పాస్
ఆలోచిస్సున్నా
వెజ్ పప్ అదే ఇకేంత్సేపు
చెన్నైంచితే ఇంగ పాండిచ్చేరియే
ఊ
మహాబలిపురం ఉంది
ఆ ఊహు ఊ
అంతే ఇంగేమి ఎక్కువ లేవ్
ఊహు
తిరువన్నామలైకి పోవచ్చు పోతే
ఆ
గుడికి
ఉమ్ హారేయా అరుణాచలము, తిరువన్నామలై ఒకటే కదా?
అవున్
ఓకే ఓన్ చెన్నైలో ఒక మంచి రిసార్ట్ లాంటిది ఏదన్నా ఉంటే అక్కడ ఉండేసి అ అక్కడ టూ వన్ డే ఉండి చెన్నై లో
చెన్నైకి
ఏదైనా మంచి రిసార్ట్ ఉంటే అక్కడ ఉండే
ఆ చానా ఉన్నాయ్
ఉమ్ తక్కువ కేనా ఎక్కువ?
స్టే చేసుండేది
ఎచ్డి
దాని పేరు గుర్తు కావట్లేదు
నువు ఎపుడూ స్టేజ్
సన్సెట్స్ తో ఏదో ఫ్రెండ్స్ తో పోయిన సరీరి చెరో ఓ కప్పు అ ఇంటర్ అ రిజల్ట్స్ అయిపోనాక
అదే ఎప్పుడు నాకు చెప్పలేదే
ఇ పోయినా
నాకు చెప్పలేదు అంటే ఉ
ఏమో అది గుర్తులేదేమో
ఎప్పుడు గుర్తు చేయి
చెన్నై ఏదో ఛీ చెన్నై అంటునన ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి. నేను రెండు ఫెయిల్ అయినా ఇం ఫెల్ అయినా అ ఇంకట్లే చెన్నై కి పోయిన
అప్పుడు మనం కాంటెక్ట్ లోనే ఉన్నామా.
ఆహా లేము అనుకుంటా
ఆహా
స
ఒ చ్చా
చెన్నైలో
ఏ నువ్వు రెండు ఫెయిల్ అయినావు ఇప్పుడు నేను ఉన్నా రెండు ఫెయిల్ అయినా ఫస్ట్ ఇయర్ లో కదా నువ్వు చెప్పేది. నువ్వు ఫెయిల్ అయినప్పుడు మనం ఇంకా మాట్లాడుకుంటనే ఉన్నాం
లేదనుకుంటా
ఏ సెకండ్ ఇయరు నేను వేరే కాలేజ్ లో జాయిన్ అయినా. గుర్తులే నీకు సెకండ్ ఇయర్ మాట్లాడే వరకు జాయిన్ అయినాము. ఆడ సెకండ్ఇయర్ అయ మధ్యలో ఉన్నప్పుడు మనకి గొడవ జరిగింది. సరేనా సెకండ్ ఇయర్ నేను రెండు కాలేజ్ లు మార్చ రెండు కాలేజ్ లలో నేను నీతో మాట్లాడలేదా
లేదు మా అప్పుడు మనం మాట్లాడుతలేము.
ఏమోలే చెప్పకుండా పోయినావేమో. చెప్పఇంకా నేనే ఏం పీకేది లేదు కదా
రిసార్ట్ ఆనేసి ఒకటి ఉంది.
చుడు నేను చెప్పేది ఏమన్నా ఇంటునాడేమో.
ఏంది ఏం చెప్పినావో చెప్పు
నేనునువ్వు నాకు చెప్పకుండా పోయినావా అంటున్నా.
లేదు మా అప్పుడు మనం మాట్లాడతలేము. అప్పుడు పోయింది. లిప్తి వాళ్ళ మమ్మీ
ఆ
లిప్తి చెర్రి నేను అంతే
ఆహా ఏం చేసినారు పోయి
ఊరికే రిలాాక్స్ సెషన్ కి పోయినం.
ఏం చేసినారు రాా అంటే రిలాక్సేషన్ అంటావు.
ఏం లీలా ఆడే రెండు రోజులు ఉన్నాము. స్విమ్మింగ్ చేస్తున్నాము. బయటికి పోయినాము. తినేకి వచ్చినం అంతే ఆ ఇంతే
ఒట్టు
నీ మీద ఒట్టు మమా.
ఉమ్
ఆ ఫొటోస్ కూడా ఆంటీతో ఉన్నాలు
ఉహు నువ్వు లితి ఫోటో దిగినారు స్విమింగ్ పూల్ లో అదేనా
ఆ అదే అదే అదే అదే అవును అదే అదే అదే
గుర్తు ఉందో మనకు చెప్పినవో లేదో తెలీయ దు కాని సరేలే
ఎస్ కరెక్ట్ అదే అదే అప్పుడు తీసిందే
హ్మ్
ఆ ఫోటో పోయింది కూడా యడో
మీ స్టోరీస్ లో ఉంటదిలే
యాడో అది పెట్టలేదు కదా డిలీట్ చేసిండ అయినా ఉంటదా సరే సరే
ఆ
ఇప్పుడు ఎం తింటావు ఇప్పుడు లంచ్ కి
దోశ ఏసి ఉంటారు
నువ్వే చేయొచ్చు కదా ఎటో బాగ అయిపోయింది కదా ఏదో మంచిగా చేసుకో కొని వచ్చు కదా ఇడున్నప్పుడు ఎట్లా నువ్వు చేసి పెట్టవు
మా అమ్మ ను కేఎఫ్సి అడుగుతా కేఎఫ్సి చేసుకుంటా అ అడిగినా ఇంక సాయంత్రం
కేఎఫ్సిగాదు చికెన్ చికింగ్ ఉంటదా
చికింగ్ అంత ఉండదు
అయితే ఫైవ్ స్టార్ నీకు ఫైవ్ స్టార్ నచ్చదా
ఏ ఊరికెది అది రెండు వందల రూపాయలు పీసు మేము రెండు వంద రూపాయలు చికెన్ తెచ్చుకొని మంచిగా కెఎఫ్సి నే చెసుకునే అవును వంద రూపాయలు వంద రూపాయలు ఉంటది ఒక్క పీసు
వంద రూపాయల్ కాదు ఏటి రూపీస్
అంత లేదు తాయి పీస్ తాయి ఏదో చెప్తావు అది వంద రూపాయలు
అది ఆన్లైన్ లో ఒకటి కుసోమి నువ్వు ఆడికి పోయి తీసుకుంటే చాలా తక్కువ సూపర్ ఉంటయ్
వొద్దులే మేము చేసుకుని తింటాం
నాకు కెఫ్సి అంటే ఇష్టం నాకు బెట్టు అత్తయ్య ముందు
హా ఏం కావాలా
హా ఇప్పుడు కేఎఫ్సి ఆఫర్ చెబుతోంది సిక్స్ పీసెస్ కొంటే సిక్స్ పీసెస్ ఫ్రీ
అంత సీన్ లేదు ఒక బిర్యానీ దెతే
మీకు చెప్తున్నా స్వామి మీరు తీసుకోండి మీరు సిక్స్ పీసెస్ తీసుకోండి ఇంకో సిక్స్ పీసెస్ వస్తాయి సాయంత్రం అమ్మొచ్చినప్పుడు కూర్చొని తినండి అని అవునమ్మా నైట్కి మీకు ఇంకా ఫుడ్ కి కాకుండా తినేసి పనుకుంటారు కదా
ఏమో చూద్దాంలే అడుగుతా
బెస్ట్ మా సిక్స్ పీసెస్ ఫుడ్ సిక్స్ పీసెస్ ఫ్రీ
కానీ మేము లాస్ట్ టైం ఒక ఆంటి ఒక పౌడర్ వేసి చేసింది ఇంట్లోనే అది నిజంగానే కెప్సి లాగానే అనిపించింది అంటే అంత అంత టేస్ట్ రాదు గాని ఒక వరకు ఓకే అనిపిస్తుంది ఫ్రై చికెన్ లాగా
సార్వలే చేసుకో.
ఉ ఎక్కు చేసుకుంటాం కదా అని.
ఉ స.
ఉం. ఒకళ ఇక్కడ బాగా వస్తే.
నేన్ కొంచెం బిజీగా ఉన్నా మల్ చేస్తగా.
సరే. ఉ